హలో
హలో ఆ చెప్పండి
ఎట్లున్నవ్
మంచిగనే ఉన్నా నువ్వెట్లున్నవు తిన్నవా లేదా
అంత మంచిదె తిన్న తిన్న ఇంతకు ముందే తిన్న ఆల్రెడీ ఆకలయితుందని అప్పుడే దినేసినా తిన్నవా నువ్వు
లేదు తింటానింక టైం అవ్వలేదు కదా తింటాను
ఉమ్ ఎందుకు ఒకటైతుంది ఇంకెందుకు తినలేదు నాకైతే పన్నెండున్నరకే ఆకలైంది తినేసిన ఆల్రెడీ
అవునా ఇంక తినల్దు నేనెళ్ళాలి
ఉమ్ తినాలె టైంకి తినాలీ గదా
నార్మల్గయితే తినేదాన్ని ఈ టైమ్ లో గాని వెళ్ళే టైంలో నువ్వు ఫోన్ చేసావు అది వినిపించి వచ్చాను
అవునా సరే సరే నేనే ఊరికే ఫోన్ చేసా ఈ మధ్య బాగా ఈ ఊర్లలో కుక్కల బెడద ఎక్కువ అయిపోయింది అది కదా అంతా
ఆ నిజమే అసలు ఎందుకు పెంచుకుంటున్నారు ఏమో అది కొన్ని రోలు అయినాక వాటిని ఊళ్ళోనే వదిలేస్తారు
ఆ అదే కదా చిన్నగా ఉన్నప్పుడేమో మంచిగా క్యూట్ క్యూట్ ఉన్నాయని తీసుకెళ్ళి పెంచుకుంటారు అవి కొన్ని నెలలలో పెద్దగా అయిపోయిన తర్వాత గత రోడ్ మీదకి వదిలేస్తారు వాటిని
మ్మ్ అదే కదా అప్పుడు వాటికి ఏంటంటే అంత రోజులు ఫుడ్ దొరికి ఇప్పుడు సడన్ గా ఫుడ్ దొరకకపోయేసరికి వాటికి కూడా కొంచెం ఏ ఏమయతదో ఏమో జనాల్ని గరుస్తాయి అప్పుడు
ఆ పిచ్చి పట్టినటు వేస్తాయి కదండి అవి కూడా ఇప్పుడు ఏవరికైనా మనుషులకైనా నువ్వు రోజు ఆహారం దీని కంటిన్యూస్ ప రోజు నీకు ఆహారం దొరుకుతు తు అంటే నువ్వు పిచ్చి పిచ్చి వేస్తావు కదా
అంతే కదండి ఇప్పుడు వాటికి రోజు పెంచుకుంటున్నామని మంచి మంచి ఫుడ్ అవన్నీ తీసుకొచ్చి పెట్ ట్టే వాళ్ళు ఇప్పుడేమో సడన్ గా బంద్ చేసేసరికి వాటికి ఫుడ్ దొరకదు మా అందులోనే ఎవరైనా కనిపిస్తే కూడా ఏదో పెడతారు అన్నట్టుగా మీది మీదికి వస్తాయి
ఒకవేళ ఏమైనా ఇప్పుడు ఎట్ల అయితుండంటే ఊర్లల్లో ఏమన్న కవర్ పట్టుకొని ఏ మీకేమైనా పని ఉందా అండి
ఉహ్మ్మ్
ఆ ఏమైన్నా కవర్ పట్కొని పోతా కూడా అన్లో ఏమన్నా ఉందేమో ఉందేమో మాకు ఏమైనా దొరుకుతదేమో అనే మీద ఎగవడి ఎగవడి మరి గుంజుకుంటునాయి
ఆ అదే కదా ఇదంతా వాళ్ళదే తప్పు ఏదో తీసుకొచ్చి అందంగా ఉంటాయ అని పెంచుకోవడము అవి కొంచెం పెద్దగా అయ్యేసరికి గోళ గోళ చేస్తే ఖతమే ఇగా కనీసం మున్సిపాలిటీ వాళ్ళ కన్నా అప్పచెప్తారా అంటే అది లేదు
అదే కదా మస్త్ మళా ఏమైతుందంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఏం కదండి బయటిని కొడతారు మీదికి వస్తే కొడతారు గెదుముతారు కాబట్టి ఏం కాదు చిన్న పిల్లల మీద వడి దాడి చేేస్తున్నాయి కదా
ఆ అదే అండి నేను మొన్న చూసాను ఒక పిల్లాడు పాపం షాప్కికెళ్ళి లేదో కొనుక్కొద్దాం అనేసి వెళ్ళాడా ఆ చేతిలో అవి చూసి అక్కడ పది కుక్కలు అలా ఉన్నాయి పాపం ఇంక ఆ పిల్లాడు ఎటర్న్ పోతాడు పాపం వాడిని కలిసేసాయి మొత్తం
అదే కదా మళ్ళీ కుక్కలు గరుస్తానేమో ఏం కాదా అంటే అది చాలా ప్రమాదకరం అయ్యే అద బాబుకి ఏమైంది ఎలా ఉన్నాడు ఇప్పుడు
చనిపోయాడు చంపేసేయి కదా కుక్కలన్నీ కలిసి
అవునా అయో ఎంత అసలు వెంటనే నాకైతే గుండె తరుక్కు పోతుంది
ఉమ్ అదే కదా ఇప్పుడు నార్మల్ గా ఇది ఒకటి బాధ అంటే ఇన్ కేేస్ అది ఒకవేళ ఫుడ్ దొరకక చనిపోయాయి అనుకో కోండి వాటిని తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారంటే అది లేదు ఓ రెండు మూడు రోజుల తవాత వచ్చి తీసుకెళ్తారు
అప్పటి వరకు అవి మనకి ఆ స్మెల్ కాద అన్నిటిక మళ్ళా మనమే ఇబ్బంది పడాలి
మ్మ్ అసలు కైతే అస ఆ పెంచుకుంటే వాళ్ళు ఏదో కంప్లీట్ గా మంచిగా పెంచుకొని చనిపోయాక వాళ్ళే దానికి కావాల్సిన అన్ని కార్య క్రమలు అన్నీ చూసుకుంటే బాగానే ఉంటుంది
అంతే కదా అట్లా కాకుండా మీరు పెంచుకోకుండా సైలెంట్ వదిలేసినా కూడా అవి చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటాయి ఆహారం కోసం వెతుక్కోవడం వాళ్ళకు అట్లా అలవాటు అయిపోతది అన్నట్టు కష్టపడి సంపాదించుకోవడం అలవాటు అయితది కాబట్టి జనాల మీదకి ఎగబడకుండా ఉంటయి.
ఆ అందులోను ఈ మధ్య ఈ కుక్కలు దాంట్లో ఏం టో అండి వాటికి ఎట్రినో సంథింగ్ ఏదో ఉంటదంట అలాంటివి కరిస్తే మాత్రం అసలు జనాలకి చాలా ఇబ్బంది అది.
ఆ అదే కదా మనుషులు చేసే తప్పులకి జంతువులను తిట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అండి.
ఆ నిజమే ఆ ఈ వీళ్ళ అసలు ఆ ఏమంటరు గవర్నమెంటే ఒక రూల్ పెట్టాలి ఎవరైనా తెచ్చుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని కంప్లీట్ సచ్చిపోయేలాగా చూసుకుంటాము అలాంటివి ఏమైనా తీసుకొనివత్తే బాగుండు.
నిజమేనండి ఈ మధ్య వార్తలు చూస్తుంటే రోజుకు ఒక్క వార్తా అయినా ఉంటుందండి ఆ వీధి కు క్కలా దాడిలో చిన్నారుల మరణం చిన్నారుల మరణం. అసలు ఆ వార్తలు వింటుంటే టీవీ చూడాలని కూడా అనిపియట్లేదు.
ఆ అదే కదా అంటే ఇంకా ఏంటి వేరే వేరే దేశాల్లో ఉన్న వేరే వేరే రకాల కుక్కల్ని కూడా తీసుకచ్చుకొని పెంచు కుంటున్నారు.
ఆ ఇగ అవన్నీ ఎట్లా అంటే ఈ ఇంపోర్టెడ్ డాగ్స్ అన్నట్టు. అవన్ని అవంటే కొంచెం ఓకే అండి ఇంట్లో పెంచుకుంటారు అలాంటి వాళ్ళతో ప్రాబ్లం లేదండి. వాళ్ళు తెచ్చుకున్న కుక్కల్ని మొత్తం పెంచుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటారు అవిటితోటి ఏం ప్రాబ్లం లేదు.
ఆ వాటితో ప్రాబ్లం లేదు ఈ నార్మల్గా ఊర్లో చిన్న చిన్న కుక్కల్ని తెచ్చుకుంటారు ఏదో అందంగా ఉన్నాయి కదా అప్పుడే పుట్టినయి చూసేసరికి వాళ్ళకి అందంగా అనిపిచ్చి తీసుకొని వత్తారా. అవి కొంచెం పెద్దగా అయ్యేసరికి వాటికి బూరు పోయి వాటికి ఏదైనా రోగం రావడం వల్ల వదిలేస్ తరు.
ఆ మళ్ళ ఇప్పుడు పెంచుకునే కుక్కలు అయితే ఏమండి వాళ్ళకేమన్నా డిసీజ్ వస్తే ఆ ఎవరైతే యజమాని ఉంటరో దాన్ని కుక్కల హాస్పిటల్ కి తీసుకపోతరు మంచిగా చేపిస్తరు. అదే వీధి కుక్కలు అయింది అనుకోండి వాటికి ఏమన్నా రోగం వస్తే ఎవళు పట్టించుకునే వాళ్ళు ఉండరు అవి అలానే తిరుగుతయి. అసలు చూడడానికే అంత అంద విహారంగా అనిపిస్తయి.
ఉ గ వాటి వళ్ళా అవి అలా ఉండడం వల్ల సగం రోగాలు వాటి వల్లే వస్తాయి ఏమో అన్నట్టుగా అనిపిస్తది.
అంతేగా చుట్టుపక్కలకు రానియనే రానియము వాటిని ఎంత కొట్టినా కూడా మళ్ళీ వస్తనే ఉంటయండి మాకైతే ఈ కు కుక్కలతోని ఎంత గోస అయితుందో.
హ్ ఇగ అంతే లేండి. ఈ వీధి కుక్కలు వాటికి సంబంధించి మనం మున్సిపాలిటీకి వాళ్ళకి కంప్లైంట్ చేశినా కూడా అంటే కు క్కల డిపార్ట్మెంట్ ఉంటాయి కదా వాళ్ళకు కంప్లైంట్ చేసినా కూడా ఏదో ఎత్తుతరు వస్తాము అని చెప్తరు కానీ ఆ ఎప్పుడో రెండు గంటల తర్వాత వస్తారు.
ఆ మళ్ళా ఊరోళ్ళు కూడా ఎట్లా చూస్తరంటే ఒకవేళ మన సరే ఏదో మంచి చేద్దామని మున్సిపాలిటోళ్ళకు ఫోన్ చేశినం అనుకోండి ఊరోల్లు ఏమంటరు అయి ఇళ్ళని ఎమన్నా అన్నయా ఆళ్ళ ఇంట్లో తిండే ఏమన్నా అచ్చి తింటన్నయా. అయి మూగజీవాలేనాయే అయిట్ని ఎందుకు అంత గోస పెడతాల్లు అని అంటరు.
ఆ అదే కదా పాపం ఎందుకు అవిటిని ఇప్పుడు అక్కడ తీసుకోయి వీళ్ళు వాటిని చంపేస్తరు అవి ఇక్కడ ప్రశాంతంగా తిరుగుతున్నాయి కదా అంటరు.
నిజానికి అయితే అవిటికి మనం మంచిగా చేస్తున్నాం అండి. అది మనం అర్థం తీసుకోవాలి ఐటి ఇంకా వాటికి తిండి దొరుకు దొరుకుతాయి అయి సురక్షితంగా ఉంటాయి మనం మంచిగా చేస్తున్నట్టు ఒక విధంగా
ఆ కానీ ఊళ్ళో జనాలు మాత్రం ఏమనుకుంటారు ఇవేవో వాళ్ళని కొట్టినట్టు వీళ్ళు అస్తులను అవ్వే తినట్టుగా చేస్తున్నారు వీళ్ళు అనేసి మానన్నె రిటర్న్ గా తిట్టుకుంటారు
అవునండి
కానీ మనమే దా వాటికి ఏదన్నా ఒకటి ఆలోచించాలి ఆ వాటికి ఒక సపరేట్ షెడ్ గాని అలాంటివి కట్టేసి ఊళ్ళో కుక్కలు అన్ని అందులోనే ఉండేలాగా చేస్తే ఇంకా బాగుంటాది ఏమో
అవి ఏమన్నా మేకలా అండి
కానీ అవ్వి కూడా మూగజీవాలే కదండి వర్షం పడ్డప్పుడు పాపం అవ్వాయినా ఎక్కడ ఉంటాయి చెప్పండి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎలాగో వాటి గురించి ఏం ఆలోచించట్లేదు మనమైనా కొంచెం చూసుకుంటే ఊళ్ళో జనాలు మీదకి రాకుండా ఉంటాయి కదా
మూగ జీవాలంటే ఇప్పుడు ఎన్ని కుక్కల కానీ మనం తిండి పెట్టగలుగుతాం చెప్పండి
అంటే అన్నింటికని తిండి పెట్టడం కాదండి కనీసం వాటికి ఉండడానికి నివాసం అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేస్తే కొంచెం అవి తగ్గుతాయి కదా
ఏ కష్టం కుక్కల్ని ఒక్క కుక్కని పెంచుకున్నా కష్టం అంటే మీరు ఊళ్ళో ఉన్న కుక్కల్ని అన్ని తెచ్చి ఇక్కడ పెడతా అంటున్నారు
అంటే అలా కాదండి నార్మల్ గా ఇప్పుడు వేరే దగ్గర నుంచి ఏవన్నా కుక్కలు వచ్చి మన ఇంట్లో దాక్కున్నాయి అనుకోండి సౌండ్స్ అలాంటివి వచ్చినప్పుడు వాటిని కొట్టకుండా కాస్త కొన్ని రోజులు అలా ఉంచితే ఏమవుతాది చెప్పండి
అవి అక్కన్నే సెటిల్ అయితాయండి అవి మళ్ళ తర్వాత వెళ్ళమన్నా వెళ్ళావు అవి తర్వాత మనకే కదా ఇబ్బంది
అలా కాదండి వాటికి వచ్చిన రోజే మనం అసలు ఏమి పెట్టదు జస్ట్ షెల్టర్ ఇచ్చినట్టుగా ఉంచాలి ఏమి పెట్టకుండా ఉంటే అవే తెల్లారి వాటికి ఎక్కడైతే ఫుడ్ దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోతాయి
ఇంట్లోకి ఎగబడతాయిండి మీకు తెలవదు అనుకుంటా కుక్కల గురించి కుక్కలు బాగా మంచి అని మీరు నమ్ముత నమ్ముతున్నట్టు ఉన్నారు కదా
ఆ అంటే ఏమో అండి నమ్మడం అని కాదు నాకు అంటే అవి కరుస్తాయి కదండి ఓకేగాని అవి కూడా మూగజీవాలే కదా
ఆ కరెక్టే అండి ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతా అవి కూడా మూగజీవాలే కదా ఇప్పుడు అడవిలో నుండి ఒక సింహం వచ్చింది ఆ సింహాన్ని చూసి ఇంకా పది సింహలు వచ్చినాయి అవి కూడా మూగ జీవాలని అటికి కూడా షెడ్ యేస్తారా మీరు
అవి అంటే క్రూరమైనవి ఇవి క్రూరమైనవి ఏం కాదు కదండి
కుక్కలు క్రూరమైనవి కావా అండి ఎవరండి మీకు చెప్పింది కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఎన్ని ఇంజెక్షన్లు యేస్తారో తెలుసా మీకు
అతే అంటే క్రూరం అయినావే లేండి కాకపోతే మరీ సింహాలు వాటంతా కాదు కదా
సింహాల కన్నా డేంజర్ అనుకోవాలండి ఎందుకంటే సింహం అన్న ఒక్కసారి మీదే పడితే చంపేస్తాది అక్కడతోన అయిపోతాది అదే కుక్క కరిసింది అనుకోండి ఆ దాని నుండి కోలుకోలేము ఒక్కొక్కరికి మెంటల్ లేస్తాది అన్నట్టు పిచ్చి లేస్తాది ఆ నీళ్ళంటే భయపడే రోగాలు వస్తాయి ఇక వాళ్ళ జీవితం ఏం చేయలేరు అయిపొయింది వాళ్ళ జీవితం అట్లా అని వాళ్ళకి చావు వస్తాద అంటే ఆ చావు కూడా రాదు
నిజమేలేండి ఏ ముగ జీవాలని పాపం అని తీసుకున్నా కూడా రిటర్న్ మన మనకే ఏదో ఒక హాని చేస్తాయి ఏవి పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండడం బెటర్
సింహాలే క్రూరమైన మ్రూగలని జనాలు అనుకుంటారు గాని అంతకన్నా క్రూరమైన మ్రూగలలేక్క అనిపిస్తాయి నాకైతే చిన్న పిల్లల మీద పడితే అండి ఎప్పుడు కుక్క సింహాలంటే రావనుకోండి ఊళ్ళకి చాలా శాతం అంటే కుక్కలైతే ఊర్లనే బడి తిరుగుతాయి గదా
హ్మ్మ్ నిజమేలేండి మీరు చెప్పింది కూడా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది
ఇప్పుడు ఒక మనిషి ప్రాణం ఎక్కువనా కుక్క ప్రాణం ఎక్కువనా అంటే రెండూ జే జంతువుల్లో జీవాలే గాని ఇప్పుడు కుక్క తప్పు లేకుండా మనం దాన్ని చంపెయ్యం అట్లానే మనిషి తప్పు లేకుండా కు కుక్కల్ని చంపేస్తున్
ఆ అదే కదండి అంటే అవి అలా చేయడానికి రీజన్ ఎవరండి మనమే కదా కు ఫస్ట్ నుంచి ఫుడ్ అవన్నీ అలవాటు చేస్త సడన్ గా బంద్ చేయడం వల్లే కదా అవలా మారిపోయాయి
ఆ అంటే ఇప్పుడు సరే అండి ఇప్పుడేవరో చేసిన తప్ ఒకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక చిన్న పిల్లాని చంపేసినాయ్ ఎవరో చేసిన తప్పుకి ఏ తప్పు చేయని చిన్న పిల్లాడు బలయితున్నాడు గదా
ఆ అదే కదా కొంచెం మనమే ఆలోచించాలి పెంచుకునే ముందు అని చూసుకోగలమా లేదా అని ఆలోచించాలి సర్లేండి ఇగ ఉంటా
ఓకే అండి